కాయ్
ఏ తీ ఇప్పుడే బిల్లు కడిగింరా పో నిక్ చేస్తే ను అటు పోయినవ్ అని బిల్లు కడిగిన
ఆ అట్ల కాడికి పోయిన అందుకే ఫోన్ ఎత్తలే అక్క
అదే అందుకోసమనే ఆలోచించి ఆగిపోయినా నీక్ చేసినంక నేను చేసినాక కళ్యాణికి చేసినా పెద్ద దానికి చేయి ఇంక మన ఉషా గుడా చేసి ఉషా కాసేపు మాట్లాడింది ఉషా అయిపోయింది ఒక కాల్ నాది
ఆ
ఇగ నెక్స్ట్ ఉష ఎత్తాటే ఇప్పుడే పూర్ణమ చెత్తన్న అగు స్కూల్
ఏ
మంచిగా ఎగ్జామ్స్ రాస్ ఇయల పప్చార్ చేసింరా మంచిగా రాసింరటనా ఎగ్జామ్ నిన్న ఇయల ఇయల ఎగ్జామ్ ఉందగా పిల్లలకి
ఇయల హిందీ ఎగ్జామ్
హింది ఎగ్జామ్ మంచి రాశిరట్న మరి
ఆ మంచిగా రాసిందట అక్క
హ మరి పెద్ద
అయ్యో పోలేదక్క ఇగా అక్కడదాకా మళ్ళ ఆటోళ్ళు ఉండవు ఇగ రేప్ పోవాలె
రేప్ పోవాలా
హ్ పనిగా కాలేదక్క ఇగో ఇప్పటి దాక దేవుని పెట్టుకున్న వంటలు చేసి కొంచెం ఆ బచ్చాలు చేసి అవని చేసేసరికి దేవున్నీ పెట్టుకునే సరికి ఐదయింది.
ఏమో
ఇప్పుడే తిన్న తిని అటు పోయోచ్చిన
అదే గా అందుకోసమే పోయా ఆలోచించి అగిపోయింది ఇంతరకు పూజ చేసినాక మాట్లాడినాక బోల్ గడి లే ఇద్దరము బోయే చు చేత్తను అందుకే నువ్వు చేతవని బోల్ నిలబెడతావని నువ్ నేనే చేద్దాం లే అని అనుకుంటన్న ఫోన్
నేను అందుకే ఒక పది నిమిషానికి చేత్త అన్నా ఇంకా
ఉ అ అ
అన్నేటు పోయిండు
అన్నక్ బాదయి కొన పిల్లని ఎత్తుకెళ్లి పోయిండు శెనుకాడ పట్టా కప్పోతన్ తీసకపోయిండు
కాయలు కోశిర్రా
కొత్తనన్రా పది రోజులు అయితంది ఎనిమిది రోజులు అయితంది రేపటికి ఇయ్యాల ఆ రేపటికి ఎనిమిది రోజులు గానీ ఇంగ రేపు రారు గదా
తేజాలా
ఆ మొత్తం తేజనే గదా అంత కారమంద ఎల్ మొత్తం పదిగిరో
హుమ్ హు
ఏగు
పెద్దమ్ పోతంద మరి
పెదమ్ పోవట్ల ఎవరు పోవట్లా
హుమ్
నువ్ అన్నే గోపీచ్కుంటర్ మనం పోయిన అన్నోతద్ గా
హుమ్ హు
గన్నైతేనే అన్నక్ సెట్ అయితది
అట్నే పోతంటే అలవాటు అయ్యేది మెల్లగా పోతే అయిపోయేది
యాడ మీ అప్పుడు మీరు వినిపిచుకోలేగా నా మాట నువ్వు ఆలతోని ముచ్చటె తున్నవ్ అది ఇది అంతేగా నాకు మంచిగనిపీలే ఇగా ఈ మనిషి ఏదో పొగుడుతందనుకుం కొద్దీ తిప్పల్ పడుతుంది ఆలోచించు చలదా ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా రాదు కద
ఊ
ఓస్
ఏదో ఒకటి చెప్పుకుంటా ఎవరైనా ఇప్పుడు సంతో చేనే వాళ్ళు కొ ముచ్చటపెట్టుకుంటనే ఉంటారా కానీ కాని అని చెప్పారా అట్లా కొంచెం అట్లా పోతే నీకు కూడా అలవాటు అయ్యేది
అప్పుడు గురవమ్మ బతుకున్నప్పుడు పోయిన రెండు రోజులు మూడు రోజులు వర్సాగా
మ్
తెేలికి బోు మే అన్నగాడా ను గుర గురామ ముూస పని సరిగ్గా చేయలేదు ఆ అడు ఇ ంటది మనసుకి ఇప్పుడు నువ్వు చేసే కడకి చేసావా ఒక మంచి ఉంటది మది ఉన్నార్ నేనేం చేసిస్తాను వష ఆప్పుూ గ అబా బాధ అనిపిస్తది గా ఒక్కరోజు అంటే పోయానికిచ్చు అప్పుడుకి రెండు మూడు రోజులు పోయినాము అంటే తిప్ప పడి తత్త లేేని అసి మీనా త అక్కడికి పోయినావు లొల్లి పెట్టుకున్నావు మంచిగా అనిపియదు కదా గదే సరేలే, బాగా చేసి ఓడే భజ చె ఇంకా ఎందుకు నువ్వే చేసు స స ఎకు న ఆరపిించకోడంమ ఎకు ఇంతకాడు నానుూ అవుతంది చెర మలానుట్టాండగా
అంతే మరి
ఎట్లా అపించుకు అనిపించకుంటా ఉండ అే అదా అదా చేయకుడా అపించకుంటా అదా గ
ఆ అట్లా కాని తర్వాత ఇప్పుడు ఒక్కసారి పోవాలంట ఇబ్బంది కదక్క తరవాతైన
ప్పుడు పొవాలనిపిత్తాంది మన్స్ కి
ఆ, పోలేక పోతవ్ చేయ్ చేలేక పోతా ఊడ ఇ ప్పుడు ఇంగేం జెత్తవ్ ఇంగాయ్ అయ్ పాయె
ఆ ఎస్ అందుకే ఆలోచించిన కని అలా ఇల్లె ఉ అన్ని ఇంట్లనే ఉవ్వే అప్పుడు మా అమ్మత్తదట వాల్ల్ ఆలోచించిడు
హు
ఓక్ మావ్వ చెత్తద్ మాఅమ్మ చెత్తదని ఆ మా అమ్మ చేత్తదని ఆలోచించిన్నం. ఇప్పుడు ఆ వా హుం, ఇప్పుడు పోతే బాంన్ పో బా పోత బా పోతే అయిపో ర అయిపో ర కశి పడ్డాడు.
ఆ ఇప్పురు ఆ వంటలేదా ఆహు, అంటది కచ్ కదా ఒకరికే పోతానవ్ ఆవనకె పోతానవ్ అని
ఇది ఆల్లక్ కూడా పోతలె కని తక్కువ ఇగ ఇట్ ఇప్పురు అసలకే ఇగ ఇ సంవత్సరం మొత్తం ఇబ్బం కాల
అంటే బయట్నే ఉన్నావా నువ్వు
నే ఇంట ఉన్నా ఆడుంట బ్బో మా ఆఇంట్లో ఉన్నా, లోపడున్న ఇంట్ల ఇంఅ ఇంట్లనే ఉన్న ఇంకినవడదు అక్కడకడ ఇంటి ముందర రుర, నేనేమో ఇంటా
అదే ఆడ కుసున్నది ఇగ
హుహు అందికని ఇగ అటు పోలే ఇగ ఇహ్ పోన్ బత్ ఇదే వచ్చి ఏం కూర కూరల్ మరి కూరలంత, ఆ
కొన్ని కొన్ని నీకు అర్థంగానీ యి చెప్పు అనవ్ కూడా ఆమె సెల్లోతలేదు ఆమె సెల్ల్లొత్తలేదు అంటాంది కదా
ఎవరిది
చెప్పు మీ ఆరాలే శ్రవణ తక్క చెప్పు రాదక్క లతక్కకు అర్థమయితలేదంటే ఆమె సెల్ టచ్ పనిచే తెలేదురా అంటుంది
ఆరోజు పనిచేయాలి ఆరోజు పనిచేయ్యలేదు అస్సలు అ
హ హు హు
అందుకే పుషా కచ్చిన వాళ్ళు మొత్తం మొత్తం కొట్టిండు అదే యూట్యూబ్ చూడకుండా అది ఇది చూసింది బాగా దగ్గర రెండు గంటలు వచ్చినట్టే ఆ రెండు గంటలు తరకా టచ్చి అనేది ఫోన్ సరిక పనిచెత్తలే టచ్ హ
అదే
ఫోన్ వచ్చ తెలీట్లే నీకెవడు పోను చెయ్యడు పాడు పోనిత్తలేవు పిండు కుంటండు పట్టు హు ఉ అ అ ఇబ్బంది అయితంది ఉ ఉన్నది అట్లా వాడు ఫోన్ చే మా పిండి ఇస్తలేదు మర వసి ఇత్తండు గందుకనె ఇగ ఏమనుకున్న మంచిదే వేళ్ళని నాలుగు రోజులు కూలికెల్లా అంటే తే ఎండుక పోయిందిక మూడు కాలు అయిపోయదాకా నువ్ ఇంకా రెండు మూడు చేసుకొవచ్చురా ఏ మద్
ఆ ఆహా ఈ అన్న అన్నసేల్లేనా
ఇది నాది తెలీదా నేన్ కొన్నాగా మొన్నా అడ్కిత్తలె నాదరికేందుకు ఆ మొన్న అచ్చిన ఆఫర్ల మీద కొన్న ఏడు వేలఐదు వందలు పెట్టి
శేఖర్ ఒచ్చిండా.
రాలేదు రా. వత్తా అన్నడు గాని నాల్ రోజ్ సెలవులు ఉన్నయి గానీ వాళ్ళ డాడీ వద్దన్నడటా. ఇంగా అమ్ములూ వచ్చి అమ్ములు బయటికెళ్ళింది వాళ్ళ ఫ్రెండింటి. ఇయ్యాల నైట్ ఒకటి థెయ్ తెమ్మన్. మొన్న నైట్ ఎవరో అమ్మాయి సచ్చిపోయిందట జరం వచ్చి. హాస్ స్టల్లో జ్వరం వచ్చి ఇంజక్షన్ ఇత్తే రియాక్షన్ అయి చచ్ పోయిందని అంటారు మరీ ఏం తెల్వదు పూర్తి వివరాలు
ఎక్కడా?
బాసర్ల
ఎ బాసర్లనా.
వన్ నిన్న సచ్చిపోయింది. నిన్న పొద్దున్నే నిన్న పొద్దున్న స్ పోయిందటా. సెకెండ్ ఇయర్ రేప్ తొందరగా ఎగ్జామ్స్ ఇ ఇప్పుడూ ఎగ్జామ్స్ నడుతున్నయి గదా సెకండ్ ఇయర్ వి సేకండ్ ఇయర్ ఎగ్ గ్జామ్స్ జరుగుతానాయ్ ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయి తంటే. ఎగ్జామ్స్ అనీ టాబ్లెట్ ఏ డోలా సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ ఏస్ కొనీ పా ఏసుకుంట తగ్గట్ లేద్ అటా. నూట రెండు నూట మూడు ఉందట. నిన్న ఫోన్ మొన్న పొద్దున్నో నిన్న పొద్దున ఇంజెక్షన్ ఇత్ త్తే ఇంజెక్షన్ ఏసినందుకే సచ్చిపోయిందని వాల్ పేరెంట్స్ అంటారట.
ఊహు
మీ అమ్మాయిక్ ప్రాబ్లం ఉందనీ డా అర్స్ తర్వాత డాక్టర్లు అంటారట మరీ. క్యాన్సర్ వచ్చింది మీ అమ్మాయికి ప్లేట్ క్యాన్సర్ ఉందనీ మీరు గమనించలేదు. మీక్ తెల్వదా అని చెప్ అతు. గుడ్ నైయి ఇయాల పోద్దునా పో. ఆ బాసర మొత్తం రచ్చ రచ్చ అయితంది, పోలీసొళ్ళు అందర్ ఇగ.
పో ఉమ్మ్.
మెల్లగా ఉమ్. యా గా. ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఊకె రమ్మన్. రమ్మనీ. నిజాంబాద్ దగ్గరనే అక్కడ వాళ్ళంటికి వాళ్ళకు ఫ్రెం, వాళ్ళు ఇద్దరు కలిసి, ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఇంగ. ఇంకో ఫ్రెండింటికి పోయింర్రీగా. ఇంకో ఫ్రెండింటికి పోయింర్రీ గా ఉగాదికి.
అమ్ముల్గున్న అమ్ముల్గున్న.
ఆ అమ్ములును, వాళ్ళ ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ ముగ్గురు గలిసి ఇగ, ఒక్ ఇద్దరు ఒక ఒక్కాల్ ఇంటికి పోయిరన్నట్టు. ఇంకో ఫ్రెండ్ ఇంటికి ఉగాది కి సెలవేగా. ఉగాది ఆ తర్వాత రంజాన్. తండేగల్ సుత్తెగా. నాల్రోజులో వస్తారు.
ఉమ్.
అందుకని ఇలా బయలుదేరిపోయి పోయి, ఇంతకు ముందు అడుగుతె, ఇంకొక ఐదు నిమిషాలు అయితె ఇంటికిపోతాన్న అన్నది.
అవునా.
ఉమ్ ఇంట్లో అడిగితే చెప్పిగా.
అవునా. అదే అండి.
అదే తన వలం. మీరు అన్నం తిన్నారా మరి ఇప్పుడు.
తిన్నమక్క ఇంతకముందే.
కూరలు మా కూర వండుకున్నార లేకపోతె ఉట్టి అవే.
కూరలే, కూరలు కూరలు, అంటే వంకాయ టమాటా అట్లా. లా.
ఉహుమ్.
వంకాయ, టమాటా. అడ్డాయారు అని అంటాం గాని ఇయ్యాల బచ్చిలాకు ఉన్ను, వంకాయ అండినా.
బచ్చలాకు, వంకాయ వండు.
ఉహు ఆ
ఉమ్
మాట్లాడదాం.
అంత ఆలోచించా అదే పూష్. ఉష అంటే ఇప్పుడు బతులాకు పాయె పాప అన్నం తిన్నావా ఇంతకుముందే అన్నది నాలుగింటి. తిన్నం ఈయల లేట్ అయ్యిందా. ఇప్పుడుదాక బానే ఆయిరుప తోటి తినకుండా.
లేట్ అంటే ఈ టైమ్ అయితది అక్. కరో ఎప్పటికీ.
ఉ మ ఇది పానికి ఆకలే కాల అని ముతుక్కునేటోలం. అంటే ఇంకా అలవాటు అయి పీంది మీ కప్పుడప్పుడు ఇక సమయం రాత్రే
ఉమ్ కడి చేయ్ అక్క.
ఆహ్ సరేరా.
ఉమ్ సరే అక్కా నేను చెయ్యన.
మళ్లీ ఒక ఐదు నిమిషాలు ఆగి చేదువు.
సరే.
ఉషితో మాట్లాడినాంక.